హ వినపడుతుందండి బాగున్నా మీర ఎలా ఉన్నారు
ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఊరికే ఉన్నాం మీరు
అదే అండి ఊరినే ఉన్నానా ఎందుకో గుర్తొచ్చారు కాల్ చేసానండి
ఆ
హ్మ్ పప్పన్నం చేశానండి మీరు
మేము కూడా గోంగూర పప్పండి
హ్మ్ అవునండి మీకు ఒకటి గుర్తుందా మనము పెనుక చిత్ర డాం కి వెళ్ళం కదా వెకేషన్ ఏ
ఆ అవునండి చిన్నప్పు
ఎన్ ఆ అదే టాపిక్ గుర్తొచ్చి ఫోన్ చేశానండి దాని గురించి గుర్తొచ్చి
ఆ గుర్తుందండి మనం ఆటోలో వెళ్ళాం కదండి
అవునండి మన రిలేటివ్ ఆ ఆటోలోనే ఆటోలోనే
ఆ
రిలేటివ్స్ అంతా కలిసి ఒక వెకేషన్ లాగ వెల్లామండి
అవునవును గుర్తుందండి ఎందుకు గుర్తులేదు ఇయ్యో చానా బాగుంది అక్కడ అసలు ఫస్ట్ టైం చూడ్డం
ట్తెం చూడ్డం అక్కడ మీ కొటి గుర్తుందా ఆ నది దగ్గ దగ్గర అంటే వాటర్ దగ్గర సీ ఆ షిప్పులు ఓడలు అన్నీ ఉన్నాయి కదా అండి
ఆ అవును బోట్లు
బోట్లు ఆ అం ఉ మనం దాంట్లో కూర్చోని మనం దాంట్లో కూర్చోని నీ
ఆహా ఆ అవునండి ఆడుకున్న బాగా బట్ మనం వెళ్ళినప్పుడు బోటింగ్ లేదనుకుంటా కుంటా అండి జస్ట్ బోట్లన్నీ అక్కడ ఒడ్డున ఉన్నాయి
ఒడ్డున ఉన్నాయ్ అవునవును
ఆ బోటింగ్ లేకపాయ్ ఇంకా మనము అవి అన్నీ తెచ్చుకున్నాం శంఖాలు గవ్వలు
అవును అవును అండి ఆడుకో
ఆ ఆ అవునా అక్కడ ఉండేటివన్నీ తీసుకొచ్చుకున్నాం చానా బాగుంది అండి
మ్మ్ మరీ అక్కడ నీటి నీరు దగ్ గ్గరా ఆ లోటసు మళ్ళా ప్లవర్స్ చెట్లు పూల చెట్లు
అవునవును అండి ఆ బాన్నయి ఇంకా అవి లోటస్ కాకుండా ఇవి ఆ బ్లూ కలర్ లో ఉండి
అవునవునండి ఆ గుర్తుంది గుర్తొచ్చింది
ఆ అవయితే చాలా ఉన్నాయి అసలు గుంపులు గుం వులుగా ఉన్నాయి
ఆ అ అవి ఎక్కువ ఉన్నాయి కదా
ఆ అవును ఆ అన్ని పూలు అక్కడే చూడ్ద్దం నేను ఫస్ట్ టైం ఆ అదే కే చోట చాలా సేమ్ రకాల కూలి అంట బ్లూ బ్లూ బ్లూ
గుడి దగ్గరికి వెళ్ళినాం కదా ఎరగుంట స్వామిని అదే ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి కదా అక్కడ ఉండేద్ తె
ఆ మర్చిపోయినండి సోము గుడికి
ఆ గుడికిళ్ళి అక్కడ బాబు పుట్టింటికలు ది ప్పసినారు అక్కడ మ్ పుట్టింటికలు తీపచ్చినాక అందరం కలిసి భోజనాలు చేయడము
ఆ అవునండి భోజనాలు చేసాం గుర్తుంది. కాసేపు ఆడుకొని, మరి తర్వాత అక్కడ నుంచి చేనుల డ్యాంకి వెళ్ళినాం కదా.
ఆ అవునండి ఫస్ట్ గుడి దగ్గరికి ఎల్లినాము, గుడె దగ్గర అంతా అయిపోయినాక, డ్యామ్ దగ్గరికి వెళ్ళినాం.
హ ఈ ఇంకా డ్యామ్ దగ్గర కొంచెం, ఆ ఊడెట్లుందంటే కొంచెం కొండలో లాగుందండి.
అవునవునండి ఉమ్ చివరగా
ఆ కొండలల్లో కుడా పొలాలు ఉన్నయ్. ఇప్
అవునవునండి ఆ గుర్తుంది, గుర్తు నాయి కరెక్ట్ నాగుడ. చాలా గుర్తుందండి.
అన్నీ చిన్న సెట్ లేకు క్కువల్లూర్లో
ఉండి
ఉమ్ ఇంకా చిన్న డ్యామ్ ఆ చిన్నది కాదు డ్యామ్ లాగా ఉన్నింది, ఆ డ్యామ్ లో అంతా వాటర్ గ్రీన్ కలర్ లో లోపలు ఉన్నాయి, చనా మన పైకి ఎక్కిన గుర్తుందండి, దాని పైకి వాల్ పైకి
పైకి ఎక్కునాము వడ కడ నడి చ్చినాము, బాగా ఎంజాయ్ చేసినాము.
ఉమ్ పైకి ఎక్కి వాటర్ లో చూస్తే కళ్ళు తిరుగుతాయండి, అమ్మో
డ్యాము
ఆ అవును హ్మ్ ఇంకా క్కడ ఆ మనం మన వెళ్ళినప్పుడే ఆ కొండ ప్రాంతం కదండి అడవిలాగా కొంచెముంది, ఓ కొంతమంది తేనె అదే తేనె తీసుకురావడానికి వెళ్తున్నారు, తేనె తీసుకొని వచ్చి వస్తున్నారు, ఉమ్ మనం చూసాం వాళ్లని, ఆ
మనకు కూడా ఇచ్చినారు కదండి కొంచెం, ఇవాళ ఏద్ నాంకేం గుర్
లేదు లేదు మనకేమి ఇవ్వలేదండి వాళ్ళది అమ్ముకోడానికి తీసుకొచ్చుకుంటరు హు
ఆ
అ ఇంకా మనం అక్కడే ఆ ఆ అదే
హు నాకి గుర్ ర్తులేదండి అది ఏం గుడి అండి ఆ ఆ ఓకే ఓకే గుర్తుంది ఆ పనస చెట్టు అది గుర్తుందిలేండి మనం మళ్ళ వేరే వాళ్ళ ఇంట్కి కూడా వెళ్ళినాం కదండి
ఆ అవ్ నవును
ఆ గుర్తుందండి
అక్కడ పనస చెట్టు ఉన్నింది ఆ నేను పనస చెట్టు నదే నా చిన్నప్ ప్పు అ రియల్గా చూడం అదే చాన బాగుండే పనసకాయలన్నీ ఆ అట్లే అదే కాండంకి చెట్టుకాస్తాయని ఆ ఫస్ట్ టైం అప్పుడే చూడ్డం అండి
అవునండి చెట్టు కండానికి కాస్తాయవి పైన ఏం కాయవు కదండి కిందాలే కదా కాసే
ఆ కొమ్మలకి కాదు మెడిల్ చెట్టుకి ఆ మిడిల్ ఉంటది కదా అక్కడ కాస్తది
హు ఎంత పెద్ద పెద్ద కాయలు ఉన్నాయో
ఆ అవును ఫ్ ఏం చూస్తాడండి పనస్ విశ
అవునవునండి
బాగుండింది ఇంకా అక్కడ కట్ట కూడా పెద్దగా ఉంనింది అక్కడ కూర్చున్నాం మనం బాగ కొద్దిసేపు
వేప చెట్టు పెద్దగా ఉన్నింది బాగా చుట్టూ కట్ట బాగా బండలన్నీ చాలా బాగా వేసినారు కూర్చోడానికి
హా
మనుషులంతా ఆ
అగైన్ మళ్ళీ అక్కడ కూడా తిన్నామ అనుకుంటాండి మనము ఈవినింగ్ అయిపోయింటే ఇంకా మ్ మరి అక్కడ తినేసి స్టార్ట్ అయిపోయినాం
మ్ స్టార్ట్ అయిపోయినాము మరి మధ్యలో అప్పుడు ఎండ లే సమ్మర్ కదా ఎండ లే ఎక్కువ ఉన్నాయని మధ్యలో జ్యూసులుతాగామండి మనము
ఆ
జ్యూసులు తీసేసినడు అందరు తీసుకున్నారు కానీ నాకు నన్ను మర్చిపోయినారండి
అయ్యో
అవునండి వాటికి అడుగుతూనే ఉన్నాడా చిన్నానా
ఆ
అందరిక వచ్చినాయా అందరికి వచ్చినాయా అని అందరూ మాకు వచ్చినయి మాకు వచ్చినాయి అంటున్నారు, నాకు రాలేదు కదా నాక రాందడా కానీ నేను మాత్రం సైలెంట్గా ఉండిపోయినానండి.
అయ్యో మరి చాల లేదా మీకు నాకు గుర్తులేదు
డి
ఆ
మ్ అందరు నన్నేతిడుతున్నారండి ఆ అదే అందరు నన్నే అడుగుత నన్నే తిడతన్నారు
ఎందుకు మొహమాటం
నాకు అది మాత్రం బాగా గుర్తుందండి తాగే వాళ్ళు బా మ్మ్ తిట్టించుకున్నామండి బాదం పాలు ఒ ఆ లస్సి ఎవరికి ఇష్టమైంది వాళ్ళు తీసుకున్నారండి
హా మరి మీకేమిచ్చారు
నాకే బాదంపాలు ఇచ్చారునిలేండి
మ్మ్ హు హుం బాదం పాలు బాగుంటయ్
టమైంది అందరికిీ ఫేవరెట్ కదా, మ్మ్ అవునండి ఫ్రూట్ జ్యూస్,
మ్మ్
ఉమ్
ఇం కా మనము అక్కడ ప్చ్ ఆ ఒకటి లైక్ ఎయర్
ఎక్కడండి డ్యామ్ లోనా
డ్యామ్ లోనే మీ గుర్త్ లే లేదు లైక్ ఎలా అంటే ట్యాంక్ లాగా ట్యాంక్ కాదు కాగాని నాకు అది పర్ఫెక్ట్ గా నేమ్ గుర్తు రావట్లేదు స్టెప్స్ ఎక్కి పైకి ఒక రూమ్ లా గుహలాగా ఉండిందండి అక్కడికి వెళ్ళినాం మనం.
టార్జున్
ఆ ఆ ఇడ్లూ లా కరెక్ట్
ఏమో అండి నాకు అది గుర్తు లేదు
పైకిెళ్ళి అర్చినం బాగా అది రీసౌండ్ వస్తా ఉంది ఆ హు హ్
కా అయినా గడిచిపోయిన రోజులు ఎంత బాగుంటాయి కదండి.
అవును అవి మరీ రావింక్
మ్మ్ అవునండి వాటర్ లో చాలా ఉన్నాయి చేపలయితే
పైన పైనలా మనకి చిన్న చిన్న చాపలు కనిపిస్
ఆ చేపలు మళ్ళా టాటా ఈసు
ఆ అవును తాబేలు
తాబేలు
హుమ్ ఇంకా కొంతమంది అవ్వ ఆ తాబేళ్ళు అవునండి నిజమే ఆ ఇంకా కొంతమంది చేపలు పట్టే వాళ్ళు రివర్ మధ్యలో అక్కడికి ఎక్కడికో లోపలికి పోయి పడతా ఉండ్రి చేపలు
నండి అవును
బాగుండండి అ వంటు చాను ఊ ఆ వాటర్ మాత్
వస్తానే‌ఆ ఉన్నట్లే ఉందండి అవును ఆ డ్యామ్ కదండి ఎక్కువ ఊ ఎక్కువ ఉంటాయి డ్యామ్ కదా
ఆ
ఊ మొత్తం ఎక్కడ చూసినా వాటరే అసలు
హౌనండి ఊ చానా బావున్ ఉండే
ఊ
ఓక్ ఒకే అండి మరి ఆ బాయ్ ఆ